ఆ ఎలా ఉన్నరండి
హ్మ్ బాగున్నామండి ఎల ఉన్నారు మీరు
బా ఉన్నానండి ఇప్పుడే పనులన్నీ చక్క పెట్టుకుని కూర్చున్నాను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిని కూచ్చు హ
అవునా ఆ తిన్నానం డి నేను కూడా అన్ని పనులు అయిపోయినయి ఇగో ఇప్పుడే గోల్డ్ రేట్ చూసాను గోల్డ్ చేయించుకునేది ఉంది పనులు ఉన్నాయి కానీ గోల్డ్ కొందాం అంటేనేమో చాలా డబ్బు బ్బులు అవుతున్నాయి కదా అని అనిపించింది కాని తప్పదు పెళ్ళిళ్ళు ఉన్నాయి హుమ్మ్ తప్పట్లేదు చేయించాల్సిందే
ఎలా పడుతుందో ఏమనా అంచనా ఉందా
ఇప్పుడు ఆ లక్ష యాభై ఉందంటున్నారు కదండి కానీ వచ్చే సంవత్సరం తగ్గుతది అని అంటున్నారు మళ్ళీ
ఇప్పుడు కావలి కదా మనకి దే వచ్చే సంవత్సరం గురించి ఆలోచించం కదా
వచ్చే సంవత్సరం అయితే చాలా తగ్గుతది అంటున్నారు మరి ఎంత వరకు నిజమో కాని ఇప్పుడేమో ఇంత రేట్ ఉంది కాని తప్పట్లేదు కొనాలి అంత కొంటే లాస్ట్ కి వచ్చేది ఒక తులమే అక్కడ అంత రేటు పెడితే ఒకప్పుడైతే పద్తులాలు వచ్చేది
అవును అప్పుడు మేలుకోలేదు కద మనం
అప్పటిక ఆ పెళ్ళి అప్పుడే అయిందండి ఇంత డబ్బులు అప్పుడు ఉ అంటే అది వేరే ఉండేది
అయినా మనం అంచనా వేయలే పోయిండేవాళ్ళం అంతల్ ఇంతలా జరుగుతది ఇలా జరుగుతుని అంచనా వేస్తే అందరు ను
నిజమేనండి ఇప్పుడు నాకు పెళ్ళయిన అప్పుడు పెళ్ళికి ముందు ఒక రిసెప్షన్ అయినప్పటికి పెళ్ళప్పటికే అసలు నాలుగు ఐదు వేలు పెరిగిపోయింది
అవునా
నెలల్లో మూడు నెలల్లో ఐదు వేలు పెరిగింది
అప్పుడు మేల్కొలేదు మనం
ఇప్పుడు మేల్కో అప్పుడుంటే ఇంకంత లోక జ్ఞానం లేదు ఈ బంగారం కొండాలు ఇవన్నీ అంతగా తెలియదు అప్పుడు మనకంత పెద్దవాళ్ళు చేస్తా ఉంటే కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం కొనాల్సిన పరిస్థితి వచ్చేసరికి భయంకరమైన రేట్లల్లో ఉన్నాయి అవి మన జీతాలు అంత లేవు ఆ చెప్పండి
గోల్డ్ లోన్ పెట్టానండి నేను ఇప్పుడూ ఈ రోజు రేటు లెక్క చేసి విడిపిస్తామా లేకపోతే ఆ రోజు రేటుకి ఆ పెట్
ఆ అప్పుడే అప్పుడు ఎంత లెక్క ఉంటది అంతే ఉంటది రండి ఎందుకంటే రాసుకుంటాం కదా
బ్యాంక్ లో కదా మన మ్
అవును కానీ అక్కడన్నీ పకడ్బందీగా అప్పటికప్పుడు రాసుకుంటాం కదా ఎప్పుడు తీసుకున్నాం ఏంటి అప్పుడు ఎంత రేటు ఉంది అన్నీ అనుకునే కదా చేసేది
మ్
కాబట్టి నాదెలిసి అప్పడదే ఉంటది ఎప్పుడు మనం పెట్టుకుంటామో ఆ లెక్కనే ఉంట అది కండీషన్ మనం ఎట్లా పెట్టుకుంటే అదే కదండి ఉండేది అక్కడ వాళ్ళు ఎలాంటి కండిషన్స్ పెడితే అయ్యే ఉంటాయి
మ్
మరి మీరు పెట్టినప్పుడు ఇప్పుడు ఏమన్నారు
అది అంతా ఎలా జరిగిందంటే ఆరు నెలలకి తీసేసుకోవచ్చు అని అన్నారు ఆరు నెలలకి మనం తీసేలా లేము అప్పుడు రేట్ ఎలా పడతదొ ఒకసారి ఒకసారి వెళ్లి కనుక్కోవాలి అది ఒక పని ఉంది ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నాయో చూసారా
అవునండి అన్నీ మనకి డిజిటల్ అంటె అనుకున్నాం గాని తప్పదండి వెళ్తేనే గానీ మంచిగా ఏదైనా డిజిటల్ కన్నా కూడా ఒక్కోసారి మనం వెళ్తేనే మంచి జరుగుద్దండి
ఉ అది చక్కగా సుఖంగా ఉండేది పాత రోజు ఏంటిది అసలు పని ఎక్కువవడమే కానీ తగ్గడమే లేదు అసలు మన ఏదో యుగంలో లోకి వెళ్ళిపోతామని అనుకు టున్నాము అన్ని ఈజీ అయిపోతాయి అనుకుంటున్నాను గానీ అది
లేదులేండి మినిమం గమనిస్తూనే ఉన్నాయి ఇప్పుడూ ఇప్పుడు అమ్మమ్మలు అమ్మ అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు గడిపి పెయిన తర్వాత మనం ఇప్పుడు వ వచ్చాం స్టేజ్ కి ఇప్పుడు వాళ్ళ వాళ్ళప్పుడు మనలాంటి కాగానే వాళ్ళు ఫీల్ అయ్యారు కాపోతే మనకు అప్పుడు అదేంటి మనకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుది కదా చెప్తూ ఉంటే ఆ వీళ్ళు ఇలాగే అంటారు వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో ఏంటో అని అనుకునే వాళ్ళం ఆ స్టేజ్ కి మనం వచ్చేసరికి మనకి ఇప్పుడు అర్థం అవుతుంది
కానీ విషయం ఏంటంటే అక్కడ పొద్దున్న లేగిసామా పని చేసుకున్నామా మళ్ళీ వంట చేసుకున్నామా ఎక్కువగా ఆలోచించేది లేదు అక్కడ ఇక్కడ ఎన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నామ్ ఇప్పుడు మనం
అవునండి అప్పుడు ఏం జరిగేదంటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు చేసే వాళ్ళు ఏదో ఒక పని ఖాళీగా ఎవ్వరు ఉండకపోయే వాళ్ళండి అందరు చేసుకునేవా మరి ఇప్పుడు అట్లుందా అండి పిల్లలు ఉంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకునేట్ వాళ్ళు ఊర్కనే ఇప్పుడు పొద్దున్న లెగిసి దగ్గర నుంచి పిల్లల తోటి ముఖం కడగండరా ముఖం కడగండరా అని అనట్లేదు కదా అప్పట్లా ఇది చేసే వాళ్ళు కాదు కదా ఆ పిల్లలు కూడా పొద్దురు వాడికి ఏం వాడి చేసామో అది చేసేసేవాళ్ళు ఇ నాలుగు రోజులు చేసారంటే ఐదో రోజులు వాళ్ళే చేసేటళ్ళు ఆ ఇప్పుడు మన పని ఇది మనం ఇది చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్రష్ లు పేస్ట్లు ఇన్ని వచ్చినాయి అప్పుడు వేప పుల్లలతోటే చేసేటోళ్లు ఆరోగ్యం అటు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంది అంతా మంచి జరిగింది అంతా బంగారం లాంటి జీవితం అయ్యి
రోజు కూడా చాలా ఎక్కువ ఉండేదండి మన పనులన్నీ ఇప్పుడు ఎంత చేసినా రోజు తక్కువైపోతుంది ఇంకా పనింది ఇంకా పనింది ఏ ఏదో చెప్తాం అనుకున్నాను దీనికి ఎంతని చెప్పారండి ఇంచుమించు పదకొండు తొలాలకి ఎంత అ చెప్పారు పదకొండు కదా మీరు బంగారం అంటున్నారు పదకొండు తులాలకి ఎ ఎంత అతని చెప్పారు
ఎప్పుడంండి ఒకప్పుడా ఇప్పుడా
ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా
ఇప్పుడు ఆ ఇప్పుడు చూ ఇప్పుడు ఏదో వందలు అంటున్నండి
ఆ
అంటే వంద వేలు వంద లక్షలలాగా అయిపోతే ఈనుండి
కాదండి పదకొండు తులాలకి వీల అంతేనా
ఓ నేను అన్నది అట్లా కాదండి అప్పుడు ఒక తులం పది వేలుండేది ఇప్పుడు మనం ఈ లక్ లక్ష యాభై పెడితే ఎంతొస్తాయి చెప్పండి పది వేలు అంటే
మ్ ఇంకా మీరు లెక్ అక్కలేయ్యంది నా పిల్లరికి అక్కలంతా మీరు లెక్కల్లో ఫాస్ట్ కదా మీరు వెయ్యండి లెక్కలు
అదే లెండి అట్లా అట్లేక ని ఇప్పుడు లక్ష అంటే ఇప్పుడు లక్ష అనుకోండి పోని, కా అంటే ఎన్నొస్తాయి చెప్పడినప్పుడు పది తులాలు ఈజీగా వచ్చేస్తాయి కదా, ఇప్పుడు లక్ష యాభై పెట్టినా కూడా మనకి అప్పుడున్న రేటు ఇప్పుడు ఇప్పుడు అదే రేటు ఉంటే చక్కగా వచ్చేవి అంటున్నా, ఇప్పుడు రావట్లే అంత డబ్బు పెట్టినా మనకు ఒక్క తులం వస్తుంది చేతిలోకి
ఆ
మళ్ళీ మనం ఆ వస్తువుని చెడగొట్టి మళ్ళీ ఏమైనా జయించుదాం అనుకున్నాం అనుకు కొండి మళ్ళీ దానికి తరుగు అంటాడు అద అంటాడు ఇద అంటాడు, ఇ ఇంకేముంటుంది అసలు అంత తరుగు తీసిన తర్వాత మనకి అంత పెట్టింది అంతా ఏమి ఉండదు. ఈ జోయలు కాసుూ ఇవ్వ విన్నారాండి మీరు ఈ జయోలకా జోయోలుకాస్ వాళ్ళు అంటారు కదా తరుగు అంత మీకేమి ఇంత తగ్గదు, ఆ కొన్నప్పుడు ఎంత ఉందో అట్లనే అదే ఉంటాయి రేట్ అట్ అంటే అదే కొన్నప్పుడు అని కద ఇప్పుడు ఎట్లా మార్కెట్ రేట్ ఎట్ ఉందో అట్లనే ఉంటది, మీకేం తరుగు బరుగు ఎక్కువగా తీయరు అని చెప్పి అంటారు కదా
మ్
విన్నారా మీరుమాట అంటే అట్లో చూపిస్తారు కదా ఆ అదే అట్లయితే కానీ నిజమేనా వాళు నిజంగా అంత నాణ్యతదే ఇస్తారంటారా అసలు మళ్ళీ వాళ్ళ దగ్గరగా ఉన్నాయి వాళ్ళ దగ్గరే మన మ్ చెయ్యాలి అని కూడా అంట అంటారు ఆ అట్లని కూడా అంటారు ఏమోనండి నాకైతే అయితే ఈ ప్రపంచాన్ని తలుచుకుంటున్నా చూస్తున్నా భయంగా అనిపిస్తుంది ఒక్కొక్క క్షణం, ఎవరిని నమ్మాలనో తెలియట్లే
హ
కానీ బంగారం షాపోడు మాత్రం చాలా చాలా ఇది చేస్తా ఉంటారు కదాండి అసలు వాళ్ళకి చాలా లాభం అంటారు అసలు
మనకు తెలియదు కదండీ
ఊ కానీ నిజాంగానే వాళ్లు అసలు వాళ్ళు అసలు వెళ్లి చూస్తే మనకు అర్థమైంది వాళ్ళ చేతులకి తొమ్మిది వేలు ఇప్పుడు మనకి ఒక బొటను వేళ్ళు తప్ప మిగిలిన ఈటు నాలుగు ఉంగరాలు నాలు బంగారాలు ధరించుకొని ఉంటారు అది నిజంగా బంగారం అసలు అట్లా తగిలించుకుంటారు వాళ్ళు ఆ షాపు ఓనర్ ప్రోపైట్ ఎవరైతే ఉంటారు వాళ్ళుంతా ఇదిగా ఉంటారు మరి అంటే వాళ్ళకి లాభం లేనీదే అవన్ని చేయించుకుంటారా వాళ్ళదే అయినా గానీ వాళ్లకైనా ఇప్పుడు ఖర్చే కదండి వాళ్ళు చెయరు కద వాళ్ళ కింద ఉండే ట్రోల్ చేస్తారు వాళ్ళ బంగారం అయినా గా ఉ ఎంత ఎంత లాభం ఉంటే అట్లా చేసుకుంటారు వాళ్ళు
నేను కొంచెం అమ్ముద్దామని అనుకుంటున్నాను ఎక్కువ పలుకుతుందన్నారు కదా
ఆయ్ అమ్మో మళ్ళీ తర్వాత ఆ అవునండి కానీ మళ్ళీ ఇది మనం కొనుక్కోవడం కష్టం కదా అట్లా కూడా ఆలోచించుకోవాలి కదాండి చాలా తప్పదనుకుంటేనే అమ్మడం మంచిదేమో
ఇంకెంత ఆలోచించినా అదే సమస్యలు ఉంది ఎందుకంటే ఎక్కడి నుంచి కూడా రావట్లేదు కదా అందుకని మరి ఇప్పుడు పనులు ఉన్నాయి కదా జూన్ నుంచి స్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి కదా
అవునండి ఫీజులు కూడా అట్లనే ఉన్నాయి అటు స్కూల్ ఫీజులు ఇటు బంగారం కొందామంటే బంగారం రేట్లు ఎక్కడ చూసినా రేట్లు ఎక్కువగా ఉన్నాయి అసలు ఊ సరేనండి నేను ఉంటాను
ఆ మంచిది మళ్ళీ మాట్లాడదమా ఉంటా
సరేనండి